ఆ సిస్ స్టర్ వినబడ్
ఆ సిస్టర్ బాగున్నార్ టా
ఆ బానే ఉన్నాం మీరూ
మ్ బాగున్న సిస్టర్
డిన్నర్ అయిందా
అయింది సిస్టర్ మీరయి మి
ఆ అయిందిరా
ఆ ఏంటి సిస్టర్
తినేసినం మీరూ
ఆ లేద్ సిస్టర్ ఇంకా తినాలింగా డిన్నర్ ఏంటి ఆ
డిన్నరా ఎగ్స్
అవునా
ఆ
మీరే ప్రిపేర్ చేస్తారా
ఆ మే నేనే అంటే మా అత్తమ్మ వాళ్ళది అత్తమ్మ వాళ్ళదే మది మేమే
అవునా
నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు చిన్న బాబాట్ల వినరు ఆ ప లైట్ లైట్గనే తింటది.
అవునా
నాకు మా హస్బండ్కే
ఆహ నీ ఫేవ్రెట్ కరీ ఏంటి సిస్టర్ మాది అవునా
కని అస్సలే వండరాద్ అది
ఎందుకు
అంటే వండుత గని అం మా అమ్మ అండినంత టేస్టీ ఉండది.
ఆహా
ఆ నువ్వు ఏమన్నా ప్రిపేర్ చేస్తావా వంటలు
చేస్తా సిస్టర్
ఏది ఎక్కువ చేస్తవ్ అంటే
అంటే అన్ని చేయను కొన్ని మాత్ర త్రమే
ఆహా
మీరు
మేమ నేనే కాబట్టి అన్ని చేయాలి తప్పదుగద ఇడ ఉంకో ఆప్షన్ లేదు నాకు
అవును
మీ ఫేవరెట్ డిష్
ఫేవరెట్ అంటే ఈ గోంగూర చట్నీ సిస్టర్
ఓ అక్క పుల్ల పుల్లగుంటదా
బాగుంటది తింటేనే
ఓహో నిన్నండు సార్లు ట్రై జెస్ నా అప్పుడు పుల్ల ఉండదని ఎవరు చక్కగా తినలేదు ఇ నేనే తిన్నా రెండు రోజులు
అంత ప్యూర్ అంటే ఇ పుల్లాగా ఉంటది కానీ ఇగ ఇప్పుడు ఆర్గానిక్ అంటే మంచిగానే ఉంటాయి కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఇవ్వాల చేస్తారు సిస్టర్ కదా ఆర్గానిక్కె అంటే
మేము ఇంటి దగ్గర పెట్టుకున్న చెట్లవి మా వాళ్ళ ఇద్ద రిలేటివ్స్ ఉంటాయి కదా అవి
బానే ఉంటాయి
ఇప్పుడు అన్న మందులే ప్రతిదానికి మందులే
మందులు వేవటి వల్లనే అంతకు ముందు ఉన్న టేస్ట్ కూడా ఉండట్లే పోతుంది
అవును
ఆహా ఆ ఏంటి సిస్టర్
చూడరారా మీరు
టీవీ నా
ఆ
చూస్తాం ఎందుకు సౌండ్ రాట్లేదానా
ఆ
చూస్తాం డిస్టర్బ్ అయిది కదా అని
ఆ ఏం ఏం చూస్తారు బాగా సీరియల్సా మువీసా
ల్ చూడం సిస్టర్
అబ్బ
మీరు చూస్తరా
ఆ మ అత్తమ్మ వాళ్ళు మేము మా టీవి నైట్ టైమ్ లో డే టైం అంతా ఏం చూసిన ఏమో గాని నైట్ టైమ్ లొ స్టార్ మా
అవునా స్టార్ మానా
మ్ కాల్ టు ఓ
స్టార్ మా చానల్ పేరా
ఆ చానల్ పేరు ఇప్పుడు జమిని జీతెల్
అవునవును అంటే మా టీవీ ఉంది గాని స్టార్ మాదాక పోలేదు
మా టీవీనే స్టార్ మా అంటారు ఇంకో నేమ్ దాందే
అవునా అంటే మా టీవీలో సీరియల్స్ వస్తాయి కదా మార్చేసిల్ల స్టార్ మా అని
దాని పేరు అసలు అందరు మాటీవి అంట్రూ కని, ఆ మాటివి చి స్టార్ మ దాని మీద స్టార్ గుర్తుంటే
కాబట్ ఆ కాబట్టి స్టార్ మ అన్ టాల
ఆ అట్లని ఆ స్టార్ మా మాటివి
ఉ హు మేమ్ మాటివి అనే అంటాం సిస్ చే
చాలా మంది మాటివే అని అంటరు స్టార్ మా తక్కువ
ఆహా అంటే అన్నీ చూస్తారా మీరు
అంటే పిల్లలు పడుకునే వరకు ఒక్కొక్క రోజు చూస్తా చూస్తా లేకపోతే లేదు
ఉహూ
కులర్ కింద కూచ్చున్నవా కూలర్ కింద కూచున్నావా
నీనా సిస్టర్ లేదు ఫాన్ కింద కూర్చున్నా ఎందుకు
ఆ కొంచెం గాలి సౌండ్ వచ్చినటు వినపడతాంది అయితే
ఆహా
గుడు గుడు గు అంటంది ఆహా మీ అమ్మ వాళ్ళు వ్యవసాయం
ఆ వ్యవసాయ మసిస్ చే.
నువెమన్న నేర్చుకున్నావ మర్.
ఊ అంటే కొన్నీ. కొన్ని కొనొచ్చు అంతే. మొత్తం పర్ఫెక్ట్ గాదు గని కొన్ని. న నచ్చి.
నేర్చుకుంటే ఫ్యూచర్ ఒకవేళ.
అమ్మో ఈ ఎ ఈ ఎండలకి ఎవరు యెస్. సరిపిష్టార్ చెప్పండి.
యే ఇప్పుడు జనరేషన్ అందర అట్లనే అంటే మరి ఎవరు యేస్తారు.
నీవు ని తప్పదింగా చేసు. టైం వస్తే చేయాలి.
తప్పదిగా ఆ.
మన్ చేతిల్ ఏముంది అనుకుంటాం గానీ. టైమ్ ఎట్లు. ఇచ్చేద్ దేవువదు.
ఇప్పుడు వ్యవసాయం ఉన్న వాళ్ళ అయితే, క కంపల్సరీ వర్క్ చేయ్యక తప్పది.
ఆ ఇంకా కొన్ని లేని వాళ్ళు కూడా. మ్యారేజ్ తర్వాత నేర్చుకునే వాళ్ళు లేరా సిస్టర్ ఎంతమంది నేర్చుకోవట్లేరు.
ఇప్పుడు నేను కూడా నేర్చుకోవాలే ఫ్యూచర్ లో ఒకేళ అవసరం పడొచ్చు, నాకు కూడ రదు, అంటే గ ప పెత్తేరుడు. ఇప్పుడు ఒకటచ్చు పత్తి.
ఆ.
ఇగ నాటేసుడు అట్లాంటిది రాదు ఇంకనే. ర్చుకోవాలె.
అవి అవి కస్టమ్ సిస్టర్ అమ్మో నాటే ఎయ్యడము అవి.
కష్టమ్ ఐ అ కష్టమైన నేర్చుకోవాలి రా. తప్పది.
అవును తప్పదింకా. ఇప్పుడు నేర్. నేర్చుకున్న వాళ్ళకే ఇంకా ఫ్యూచర్ లో డిమ్యాండ్ బాగా ఉండేటట్టుంది. అంతె అంతె గాద. పిస్తారు ఇంక అప్పుడు చేసేటోళ్లు ఎవ్వరు ఉండరు. లేదంటె మిషన్ మిషిన్ కాకపోతే. ఈ మనుషులు అంతేగ.
ఇప్పుడు ఇయాళ మంది తక్కువయిన కొద్ది మిషిన్లే ఎక్కువయ తట్టున్నాయ్.
ఆ మిషన్ మిషన్లు ఏం యూజ్ ఉంటయి సిస్టర్ ఎంతయిన మనం జెసినట్టు ఉండవు మిషన్లు. వర్కు హు.
ఉండె గాని అందరికి వ్యవసాయానికి బయపడతారు కదరా చాలా మంది ఇగ చదువుకున్న వాళ్ళందరూ అమ్మో అమ్మో అని
అవును
అ
కాని ఎంతైన మనుషులే క అంటే విత్తనాలు యేయడానికి ఇట్నే అయితె మనుషులె బెటర్ సిస్టర్ విత్తనాలైన నాటు
మందుగుడా పొలంలా
ఆ అవును
బూరియాలాంటి
ఆ అవి చల్లడానికి మిషిన్లోచ్చినా గూడ అది అంటె అది ఎక్కువ ప్రెజర్ తోటి చేయడం వల్ల అది గాలికి ఎక్కిటి పోతుందో తెల్వదు
ఉ అవి మనుషుల చేతితోటి యేసినవి అయితేనె కొంచెం బెస్ట్
ఆ
మరి డిన్నర్ ఏం కర్రీ రా
మటన్ సిస్టర్
ఏంటి స్పె
మటన్ స్పెషల్ ఏం లేదు ఉ
ఆహా మటన్ అన్నావు కదా మర ఏమైన స్పెషలా మామూలుగానె నా
ఆ మామూలిగనె ఎ
మాములుగా మనందరు ఎక్కువ శాతం సండే రోజే త తింటారు కదా నాన్ వెజ్ అట్లని హు
టున్నారు తీసుకొని వచ్చిళ్ళు అట్లా
ఉహు అయితె ఎక్కువ శాతం ఆ సండె రోజె ఎక్కువ దింటరు ఇప్పుడు మధ్యల మధ్యలో తిన్నరంట అంటే బర్త్డేలో ఫంక్షనో అ ఆ ఏదో ఒక ఒక ంటేనేమో అది తింటారు
అ ఇగ విలేజ్ లో సండేనే పోతారు కదా సిస్టర్ ఎప్పుడు అంటే అప్పుడుకి పోస్తారు ఇంకా మన స్పెషల్ డే అప్పుడు వాళ్ళు పోయాలంటే అంటే గొయ్యరు గదా వాళ్ళు గోషినప్పుడే మనం దెచ్చుకోవాలె
అంతే
హా నార్మల్ చికెన్ అంటే దొరుకుద్ది గాని ఇంగ మటన్ ఎందుకు దొరుకుద్ది
మటన్ తక్కువ
ఉమ్ తక్కువ
అంటే ఎప్పుడు పడితేప్పుడు దానికి ఏమన్నా అయితే ఇగ అని ముందు జాగ్రత్త తోటి కూడా కోస్
కోస్త్ ఆ అవును ఇగ గట్లాంటి టైంల్నే తెచ్చు కోవాలే మల్
మ్ అట్లాంటైంల్లా వాళ్ళిగ రేటు కూడా ఇప్పుడు ఎనిమిది వందలు ఉంటే ఆరు వందల అట్ల రెండు వందలన్నా
ఆరు వందల ఎందుకే, ఆరు వందల ఎందుకేసిస్తారు పదకొండు వందలు
కాదురా ఒకవేళ దానికేమన్నయ్యి చనిపో తది యావత్
ఏం ఏమైనా కూడా ఒక హండ్రెడ్ తక్కువ చేస్తారు సిస్టర్ అంతే హండ్రెడ్ టూ హండ్రెడ్ తక్కువ చేత్తరు ఆ అంతే నైన్ హండ్రెడ్ అయితే దిగారు ఇగ అస్సలు నైన్ హండ్రెడ్ థౌజండ్ దిగారు
మేమ్ మటన్ ఎక్కువ తినము రా ఎప్పుడో ఒకసారి చికెన్ అయితే వీక్లీ ప్రతి సండే ఖచ్చితంగా అదలా బదలోకన బ దేనైనా ఏమన్న ఫెస్టివల్స్కి నాన్ వెజ్ కాకుం డ ఉట్టి ఫెస్టివల్స్కైయితే కూడా వీలుం తెచ్చుకుంటాం ఆ శ్రీరామనవమి గట్లాంటి వాటికి తప్పిచ్చి
అవును అట్లాంట వాటికి మేము కూడా తినము
ఉమ్ ఇగ మిగిలినయ్ ఏమన్న ఇగా మాములు వాటికైతే తెచ్చుకొని తింటాం
ఆ
మా పిల్లల బర్త్ డే వచ్చినా కాని నైట్ టైమ్ అయినా అట్లా ఒక హాఫ్ కేజీ అయినా చికెన్ తెచ్చుకొని తింటాం అన్నట్టు
అవును ఇంగ మనకు అవే కదా
ఆ అంతే రా అ నువ్వు రేటింగ్ ఇవ్వు నేన్ మళ్ళి క్ కాల్ చేస్తా లిఫ్ట్ చేయి
ఆ సరే స
ఆ